హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం
ఏం చేస్తున్నారు సార్
మే మా ఇలాగనే ఉన్నాం మేడం ఫోన్ బట్టి చూసున్నాం ఫో ఏం చేస్తున్నారు మేడం బాగున్నారా మీరు
అవునండి బాగున్నాం మేమింకా ఫోన్ చూసుకుంటా ఉన్నామండి
మేడం
కాలేదండి ఇంకా వంట కాలేదు వంట చేస్తున్నామండి
వంట చేస్తున్నారా ఎందుకు మేడం టైం బాగా లేట్ అయింది టూ అయి టూ అవనికి వచ్చింది కదా మేడం
అవునండి ఈరోజు కొంచెం పని ఉంది అయితే
ఉమ్మ్ పని ఉండాయితే బయటికి వెళ్ళి వచ్చారనండి
అవున
మరి అయిందా మేడం కంప్లీంట్ అయిందా మీరు వెళ్ళిన పని మరి ఇవాళ
కాలేదు సార్ ఇంకా ఆమెకి పెయిన్స్ వస్తున్నాయి పెయిన్స్ ఒక పేషెంట్ ని తీసుకెళ్ళినం సార్
ఓహో హో హో ఉమ్మ్
ఆమెకి పెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు టైం ముందే అయితే నేను లంచ్ చేసి వస్తా అని అచ్చిన
మళ్ళా వెళ్ళాల్సిందేనా మేడం మీరు
అవునండి వాళ్ళు ఫోన్ చేస్తారు ఎక్కువ పెయిన్స్ వస్తే వెళ్తాంండి
మ్మ్ఉహ్మ్
ఇంకా మీరు మీది భోజనాలు అయినాయా
మేడం ఆ మేం భోజనం చేసాం చేసాం మేడం‌ ఇప్పుడే ఇంతకు ముందే చేశాం
అవునా ఏం చేశారంండి
మేమా గు గుడాలు చేశారు గుడాలు
గుూడలు చేసారా మీకు ఇష్టమా అది
హ్మ్ పప్పు చేసి ఉండే సాంబార్ ఉండే దాంతో పాటు గుడాలు చేశారు మా మమ్మీ
ఓ మమ్మీ మంచిగా చేస్తాదా
అవునండి
ఎట్లా చేస్తారు మీకేదైనా ఐడియా ఉం
తెలువదు మేడం నాకు లేదు మేడమ్ నాకంత ఐడియా లేదు మేడం ఉడకా పెడతారు అయితే తెలుసు ఎందుకంటే అది కుక్కర్‌లో పెడతారు కాబట్టి సిటీ అయితే ఇన్నా బస్ దాని తర్వాత ఎలా చేస్తారో తెలవదు అన్నమాట
అవునా మీకు ఇష్టం ఉంటుందా అండి వంట చేయడం
ఏం లేదు మేడం నాకు ఇష్టం ఉండదు ఈ వంటలు అక్కడికి వెళ్ళాలని
ఓహోహో మీ మిసెస్ కోసం ఏదైనా చేసి పెట్టాలని
ఏ లేదు మేడమ్ మా మిసెస్ చూసుకుంటదంతా మంచిగా ఆమెనే చేసుకుంటది ఆమెనే తింటది ఆమెనే తినిపిస్తది నాకు రానది మా మమ్మీ లాగనే హ్మ్ మా మమ్మీ కూడా అలాగనే చేసింది ఇప్పుడు మా మిసెస్ అలాగనే చేసుకుంటుంది
లేదంటే కొంత ఆహా అట్లా ఉండదు కదా దా కొంచెం ఉంటంది కదా ఇప్పుడు మా ఆయనే మా కోసం నా కోసం చికెన్ ఫ్రై చేస్తారు మటన్ ఫ్రై చేస్తారు
ఆ కాని అలా నేను ఏం చేయలేదండి ఇప్పటి వరకు నేను ఏం కొత్తగా ఏం చేయలేదు ఎప్పుడు అడగలేదు కూడా ఏదున్నా మా ఆవిడే చేస్తది ఇస్తది ఎప్పుడు మా మమ్మీ చేస్తది హ్మ్ ఏ నాకు రాదు కదా అండి అ నాకు రాదు దు కదండి వస్తే చేసినా బాగుంటది నాకు రానిది నేను ఏం చేసి చేయాల చెప్పండి
ఆహా రానిదే చేసి చూపెడితేనే బాగా సంబరం అయితుంది మరే ఎప్పుడు చేయని పని నా హస్బెండ్ మా ఓయమ్మా నా కోసం చేసారని
అరే అవును సరే మేడమ్ మీరు చెప్పారు కదా ట్రై చేస్తాను చెప్పాలి మేడం అడ్రస్ వెదర్ మేడం చూడండి టూ మచ్ గా మార్నింగ్ కొంచెం వర్షం పడ్డది మా ఊర్లో కొంచెం చల్లగనే ఉండే పొద్దుగాల కొంచెం ఇప్పుడు ఇప్పుడే మబ్బులు ఉండే మళ్ల ఎండ వచ్చు వచ్చింది మన టూ మచ్ ఎండా ఉంది ఇప్పుడైతే మళ్ళా నైట్ వర్షం వస్తది వస్తే బాగుంటందని నేను అనుకుంటున్నాను మీకు మీది మీకు ఎలా ఉంది మేడమ్ వర్షం మరి
అట్లనే ఉన్నది మబ్బు మబ్బు ఉండే కానీ ఇప్పుడు బాగా బాగా వేడైతాంది మబ్బు ఉంటే కూడా కిందిది మీదిది మొత్తం కలిపి వేడయితాంది
అంటే కింద కూడా వేడున్నదా మీకు
అవును బయట బయట నుంచి వచ్చాం కదా
ఆహా అంటే బయట అంటే అర్థం
రోడ్ ది రోడ్ ది వేడి ఉంటది పైన సన్ వేడి ఉంటది
ఆహా బాడీ కూడా వేడి అయిపోయిందేమో
అవునండి ఇప్పుడు కూలా వేసుకుని
హ్మ్ గుల్లరికాళ్ళు ఉన్నారా నేను అనుకున్నా వాటర్ లో దిగి దిగారేమో మరి కూల్ కావడానికి అందుకు
లేదండి వాటర్ కూడా వేడే అయిపోయిందండి పల్లవ లేదు
వాటర్ కూడా వేడియిందా అండి సల్లటి వాటర్ తోని ఫ్రిజ్ వాటర్ తీసుకొని ముఖం ఇంకా కడుగుతే ఇంకా చల్లగా ఉంటుది మనం
అవును బాటల్ తోనీ ముఖం కడుక్కున్నా అండి వచ్చిన వెంటనే
మంచి పూల అయింతం ము కదనే
అవునండి
ఉమ్ అలా ఉంటాం కబ బాగాంది తలపీకయడి వేసుకుంటే ఇంకా చల్లగా అవుతుందాని
అవునండి
ఎప్పుడై ట్రై చేశారా మేడం మీరు ఇలాగా
ఆ చేయలేదండి మీరు చేసారండి
అవునండి మాధ్యమ నుండి చేశాను నేను చల్లటి వాదర్
ఓహో మాకు జలుబు అయిపోతుది ఎక్కువ ఎక్కువ కూలింగ్ వాటర్ తోని ఇది అతే మా ఆయనకి నాకు జలుబు అయిపోతుంది
తెల్ల తడపకండి మేడం మీరు షోల్డర్ మీదకిళ్ళిసు పుని తెల్లగా ఇంకా
లేదండి ఇమ్ మేము చల్లగా కావాలి అంటే తలపైని నుంచే తీసుకుంటాం చల్లగా అయితం
ఉహు తలపై నుంచే వేర్చుకుంటేనే చల్లగా అతారా మీరు
అవునండి
ఎందుకు కింద వేసుకుంటే చల్లకార
కారండి
ఉహు
ఆహా అహ్
హ ఇంకా చెప్పండి మేడమ్ మరి ఇప్పుడు ఏం వండుతున్నారు మేడం మీరు
మేమా తహారీ చేస్తున్నాండి
తహారు చేస్తున్నారా
పొద్దుగానే ప్రిపరేషన్ పెట్నా
అది ఎలా చేస్తారో చెప్తాండి మేడం నాకు కొంచెం
అవునండి చెప్తాను మటన్ బయిల్ చే అవునా మీతోని కాదండి ఒట్టిగా చికెన్ ఫ్రై అయినా చే స్తే మంచిగా ఉంటదండి మీరు ఎక్కువ ఆలోచిస్తే అది కాదు పని నది
అవునావును
అవునా
ఉమ్మ్
ఉ
చెప్పండి మేడం మీరు ఎలా చేస్తారో ఇ
పాయింట్ వైజ్ గా చెప్తాను
సరే మేడం పాయింట్ వైస్ గానే చెప్పండి ఆ మేడం సరే మీరు చెప్పండి నేను రాసుకుంటాను మేడం నా ఇస్లా నను రాసుకుంటాను తర్వాత నేను మళ్ళ నేను ప్రయత్ని తను మ ఇంట్లా
సరే పసుపు మటన్ని కడిగి శుభ్రంగా చేసుకోవాలండి శుభ్రంగా అయిన మటన్ కి కుక్కర్
చుల నాయనా మటన్ ఎంత తీసుకోవాలి మేడం శుభ్రమైన మాటల్ని
మీ మీ మీ తగ్గిన మేము కిలో మటన్
కిలో మటన్ తీసుకోవాలా మేడం
మేమైతే కిలో తీసుకున్నామ అండి కిలో మటన్ని మంచిగా బాయిల్ చేసి మటన్ లో ఉప్పు అవును ఉప్పు కా అది అవును కుక్కర్ లో వేసుకోవాలి కడిగి
అయితే ఇది స్టవ్ మీద పెట్టాలా
లేదు లేదు దాంట్లో కొంచెం
కాదు మేడంమ్ స్టవ్ స్టవ్ మీద పెట్టాలా
లేదు సార్ ఫస్ట్ కుక్కర్ లో మటన్ జ శుభ్రం చేసుకొని పెట్టినాక దాంట్లో పసుపు
పసుపు
ఉప్పు
ఉప్పు వేసి
అది కళీ కళీ మిర్చి మసాలాలు ఉంటాయి కదా
మసాలాలు ఉంటాయి కదా
అది దాల్చని అంటారు
ఆ దాల్చినీ ఉంట
దల్చినీ కాళీ మిర్చి
కాలి మిర్చి ఇలాంచి
సాజిరా ఇది కొన్ని కొన్ని తీసుకొని ఆ మట్ పట్టెన్లో వేసేసుకొని
మట్టన్ర్లు వేసేయాలి
అవును ఒక్కసారి కలుపుకోవాలి అద్దు అద్దు కారం ఇప్పుడ ఈఅద్దు
ఓన్లీ పసుపు వేసుకోవాలి
అవును వేసుకున్న అవును వేసుకున్న తర్వాత కుక్కర్ స్టోవ్ పైన పెట్టి నాలుగు నుంచి ఐదు లు వచ్చే వరకు పెట్టాలి
మూత పెట్టాల లేదా మేడం ఫస్ట్
అవును పెట్టాలి మూత పెట్టాలి పైన విధిలు పెట్టాలి విధిల
అయితేది ఇక్కడ స్టవ్ మీద పెట్టాలా
అవును సార్ లేకపోతే మీ మీ ఇష్టం మీ దగ్గర ఏముంటే అక్కడ పెట్టుకోండి ఎక్కడ వేడి ఉంటది మీ బాడీలో అక్కడ కూడా వట్టాయవచ్చు
అవునా మేడం సీటిలు మోగాల కదా మేడాం గట్టిగా గట్టిగా మోగాలి కదా మేడం మత్తాన్నిన్ని ఎన్ని మేడ నలగ ఐదా
ఐదు నాలుగు ఎన్ని మగిన మగినస్తే అంట
అరే అలా కాదు మేడం మనం మ అనేది ఇట్లా తెగాలంటే ఎన్ని నాలుగు కొట్టాలి ఐదు
ఐదు ఐదు పెట్టాలే
ఐదు పెట్టాలా మొత్తం మంచి మెత్తగా అయితదేమో కదా మేడం
అవును
లోపట అసలు ఇట్లా పోయి పెట్టంగనే మెత్తగా అయితది ముట్టాంగానే ఉ చాలా బాగుంటది మలా ముట్టంగనే ఇగ వేడిలా
అవునా సార్ మీకు ఎక్కువ తెలుసు సార్ మీరు మటన్ చెప్తాండ్రు ఏం చెప్తానురో అర్థం అయితలేదు సార్
అదే మటనే మేడం ఐదు చూటీలు మోగిన తర్వాత మటన్ ది కుక్కర్ తీసిన తర్వాత మటన్ ని మొత్తం మెత్తగా ఉంటాయి ఏమ ఇట్లా అనే మంచిగా మస్తు నల్లగా అనిపిస్తాయి కదా
ఓహో అట్లా సేల్ చేసుకుంటానురా మీరు
మేడం ఆ మేడం చెప్పండి ఆ మల్ల మెత్తగా ఉడికిన తర్వాత మేడం ఏం చేయలేదని
ఆనియన్స్ కట్ కట్ చేసుకోవాలి అప్పటి వరకు
శుభ్రం చేసుకోవాలా మేడమ్ దాన్ని ఇంకా
అవునండి శుభ్రం చసుకోవాలి కదా ఏదైనా
సరే మేడం చాలా బాగా చెప్పారు మీరు నాకు ఇచ్చిన టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ మేడం మీరు
థ్యాంక్ యూ ధన్యవాదాలు మీ టైమ్ ఇచ్చిన వరకు
థ్యాంక్ యూ మేడం